ఆ వినపడుతోంది గా
ఆ వినపడతాంది అక్క ఆ ఒక్క కాల్ కూడా నువ్వు కవితక్కకు జేప్ పోయిండు నాకొచ్చి ఉంటే నాకు కూడా కొంత ఎమౌంట్ కలిసోచ్చేది ప్చ్ కవితక్కను అనవసరంగ బెట్టావ్
ఒఓ
సారి మర్చిపోయిన గని
ఆ
ఆ మర్చిపోయిన అక్క ఏం చేత్తానవు అదేంది వచ్చారా ఇంటికి
ఇప్పుడే ఇప్పుడె వచ్చినం
అవునా
వచ్చి స్నానం చేసిన అన్నం తిన్న నీకు కాల్ చేస్తా త ననిగా
ఏం కూర
రాత్రి వంకాయ కూర చేసినరా కొంచెం స్మెల్ వచ్చినట్టు అయింది రాత్రి జేసిందే
వంకాయ కూర స్మెల్ వస్తది వంకాయ అనంగా పప్పు అనంగా వస్తాయి
ఆ నైట్ చేసిందే మళ్ళీ పొద్దున్నే లేచి ఫ్రిడ్జ్ లో పెట్టినా అప్పటికి కూడా
బోధిన పెడతావా రాత్రి పెట్టన
ఏ రాత్రి చేసింది రాత్రేం పెట్టాలని పొద్దున పెట్టినా
ఆ స్మెల్ వత్తది ఏంది ఏండ తక్కువ కొడుతోంది అనుకుంటున్నావా
పులుసు కూడ కాదు మళ్ళీ ఫ్రై చేసిన మంచిగా
పూల్స్ ఖరబ్ కాదక్క పుల్సు ఖరాబ్ అయ్యిదని ఎవరు చెప్పరు నితోటి పుల్స్ ఏ ఖరాబ్ కాదు చింతపండు పులుసు లెక్క
అదే ఫ్రై లాగా దెగ్ ఫ్రై లాగా చేసినా సూప్ వేయకుండా మంచిగా దగ్గరకి చేసిన నన్నట్టు
ఆ కయాభైది వాసన తొందరగా పట్టుకుంటాది వంకాయ పప్పు ఖరాబ్ అయిది
ఉమ్ సాయంత్రం చేత ఏదన్నా
ఇప్పుడు పప్పు కూడా పొద్దున వొండు పెసర పప్పు సాయంత్రానికి వాసన వత్తది నువ్వు ఫ్రిడ్జిల్ల నీల్లలా పెట్టక పోతే పెసరపప్పు ఉంటది కందిపప్పు కూడా అంతే నేను ఏం చేత అ ఫ్రిడ్జిలో పెడత ఫ్రిడ్జ్లో పెట్టే వీలులేకపోతె నీళ్లు బోసి రంధ్రాలు జల్లెడు ఉంటాది చూడు అది బోర్లిస్తా ఫ్యాన్ కింద పెడతా
అవును ని ఫ్రిజ్ పెద్ద ఫ్రిడ్జ్ గదరా చిన్నదా పెద్దదా
పెద్దదె అక్క పెద్దది అంటే డబుల్ డోర్ మా పెద్దక్క చిన్నక్క లాంటిది సేమ్ నాది
సేమ్ అదే డబల్ డోరే కద పైన అందుకే నీకు అన్ని పడతన్నాయి నాకేం సందు లేదు గింత కూడా గ్యాప్ లె కూరగాయలు పెట్టేటట్టు కూడా లేదు అన్ని పచ్చలు కారాలు ఇయ్యే సరిపోయినయి
ఏ నేను ఏం పెట్టలేదు లోపల చెప్పాలంటే పచ్చళ్ళు ఏం పెట్టలే నేను
గోంగూర పెట్టుకోలేదా గోంగూర బయట పెట్టుకుంటే బావుండదురా నల్లగైతది
నల్లగున్న దాని రుచి వేరు లోపల ఉంటే దాన్ని టేస్టు కూడా మారిపోత మీరు చింతపండులు కారాలు అన్ని పెడతారు నేను చింతపండు పెట్టను కారం పెట్టరు పెడితే అది కొంచెం డౌట్ ఉంది అన్న పచ్చడి పెడతా గంతే తప్ప నేను ఏది పెట్టను లోపల
నేను టమాటా పెడతా మామి కాయ పెట్టిన గోంగూర పెట్టినా కారం ఎప్పుడు పెట్టనులే నేను దాదాపుగా కారం పెట్టను గాని చింతపండు పెట్టుకుంటా
చింతపండు కూడా పెట్టను నేను ఏది పెట్టను నేను
ఇగ మర్తుదితే ఎందుకమ్మా నీకింకా
ఫ్రిడ్జ్ దేనికోసం అంటావా ఇప్పుడయినా పాలు ఇ ఎండాకాలం పాలను కాపాడు చాలా కష్టం పాలు పెరుగు కూరగాయలకు అంతే నేను వాడేది అది దాదాపుగా నాకు ఫ్రిడ్జ్ కాలే ఉంటది ఎక్కు
అంత పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకని ఖాళీగా పెట్టుకున్నావా
ఏ మరి పచ్చలు ఫ్రిడ్జ్ లో పెట్టద్దు మామిడికాయ పెట్టిండు మీ అన్న అదేదో కొంచం కొంచెం తేడా ఉందని మామిడికాయ ఒక్కడ పెట్టాడు ఇ గోంగూర టమాట పెట్లే నేను కారం అసలే పెట్ పెట్టను కారం అసలే పెట్
నేను ఎప్పుడు పె కారం ఎప్పుడు పెట్టను కారం పెట్టుకోను కారం జాడీలోనే ఎరగానే ఉంటది నాది
చింతపండు కూడా పెట్టను నేను ఆ సరే ఎకు
హు
పొద్దున వండిన అక్క ఈ రాత్ర ఏడ వండిన
హు కడిగి పెట్టిండా మరి నువ్వు వచ్చేసరికి మరి
ఆ పెట్టిండు కడిగి పెట్టి మీ అన్న కడుగుతు కడిగి ఫ్రిడ్జ్ లో పెట్టిండు ఫ్రిడ్జ్ లో పెట్టిండు ఇక రాత్రి వండే ఓపిక దాన్ని చాలా నిమ్మ దంగా ఉండాలి ఆగ ఉండ కు అను కూడాదు పొద్దున వండిన వండిన ఇగ ఉప్పు ఒక నాలుగు ముక్కలు ఆపిన ఫ్రిడ్జ్ లో పెట్టినా రేపు ఎల్లుండో ఫ్రై చేస్తా ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఒక ఎనిమిది ముక్కలు పక్క పెట్టి మిగిలిన వన్నీ వాడేసిన పుల్స్కి
ఉహు తలలు తో తలలు తోకలు పులుసు పెట్టుకోవాలి మధ్యలో ఫ్రై చేసుకుంటే బాగుంటాయి
తలలుతో గంత చేసినా కాపోతే మధ్యలో కూడా ఒక మూడు నాలుగు వేసిన ఇప్పుడు పిల్లలు రెండు మూడు సార్లు తన్నార తలా ఒక్కొక్కటి వేసుకొని
ఆ
కుంటే లేం మల్లా ఎంత ఉండదమ్మంటే
రేపేట వెళ్తాండ్రా
రేపు మా అమ్మమ్మది సంవత్సరికం
ఓహో రేపు ములు లోనేనేగా
నా తెలిసి రేపు రెండు మూడు రోజులు మా అమ్మోళ్ళు ఇంటికనే ఉంటా ఉందాం అనుకుంటాను రెండు రోజులు ఆ సెలవుకు అయిత లేదు బట్ దాన్ని సవగొడ్తంది వమ్మ పోదామనే రెండు రోలు ఉండొత్త విలుంబట్టి మీ అన్నయి మీ అన్నయ్యకి పెవ పెట్టి
ఉమ్
మంచిగుంటేనేమో రెండు రోజులు ఉంటా ఏమన్నానా తేడా ఉన్నా వెంటనే వచ్చేస్తా పిల్లల నుంచి ఒక రెండు రోజులు అయితే పోత్ కచ్చతంగా
అదేలే
పోయొద్దా మాకు సావ గోడుతంది రావా రావా రావా
ఉమ్
ఇంగ పొయ్యిత్తే దాన్ని తిడతారు నాకు కూడా ఈ పచ్చడు ఎంన బుక్ ష్టాలుకు రెగ్యులర్గోత్తాగాని వంట గీట్లా తప్పుద్ది అమె చేస్తది
మాన్నాని మరి
అన్న అన్న చేసుకుంటాడు వంట అన్నం పెట్టుకుంటాడు ఒక పూట వాళు అమ్మ ఇస్తు పూట ఏదనా వండుకుంటాడు అబ్బో ఇలా
అ
పచ్చడి మరిగా నాలుగు రోళు వన్న అమ్మవారింటికి పోతే ఇగ మళ్ళ ఇలా కాలం ఇదే ఉమ్ అట్లా పోవాలి నాలుగు రోజలు పోతా అది వేర పోద్దున లేచేటప్పుడు దుఃఖ వోత్ తంది తెలుసా నిద్రఅంచిగోత్ తంది లేెవలెకా
ఆ అందరికున్న పరిస్థితి అదే నాలుగు గంటలకు లెత్తన్న ఇగ శుక్రవారం శనివారం అయితే మూడే అయితంది పాడుగాను నిద్రసరీపోతలేదు నీకు అప్పు లేసే దుఃఖమొత్తే మాకెట్లుండాలమ్మా
నేను చూడమ్మా నల్రోల్నచ్ ఆన్
అబ్బా ఆరింటికి మేము ఆరింటికి పొయ్యేటోల్లం మాకెట్లుండలి తొమ్మిదింటికి మంచిగ హాయిగా రెడీ అయిపోతా
ఏ తొమ్మిదింటికి ఎక్కడిద్దక్క ఎనిమిదిన్నరకు ఇక్కడ ఆటోలోక్కడికి అతనే ఏమన్న దరుకుతుంది మళ్ళీ సారి కూడా తొమ్మిదింటికి తీయ్యాలమ్మా ఖచ్చితంగా తొమ్మిదింటికి ఉండాలి షాప్ లో ఉంటాండు ఎనిమిదిన్నార ఎనిమిది ఇరవైక ఇబ గుడిక పోతాను గుడి అడిగి పోతనే దొరుకుతానే బస్ అయినా ఏదైనా వెకిల్ అయినా గట్లా మరి సారాన్నక మరి తొమ్మిది
ఇగో అన్నట్టు కొద్దిగా మాట నిలబెట్టుకో మంచిగా ఉంటా అంటే నీకే మంచిగుంటది కదా
ఆ గట్లనే అయితే ఇటు కోర్టు ఉంది కదా కోర్టు వాళ్ళు వత్తరమ్మా మీరు నైన్ దాటనియదు మీరు టైం తీయాలని చెప్తాడు
ఆ అదే మరి
అట్లా స్టాక్ కూడా వస్తాంది అవి సదురుకుం ఇగ సదురుకుంటా
ఆహ
టాప్ ఓక్కసారి వచ్చి పడ్డదంటే కొంచెం జన్ జూన్ ఇరవై తారీఖు నుంచి అయితే గిరాక్ స్టార్ట్ అయిద్ది బాగా అప్పుడు వరకు ఓకే జూన్ ఇరవై పిల్లలు స్కూల్ పోయే వరికి ఇరవై అవుతది బుక్స్ అది ఇది అని ఇరవై ఇది ముప్పై ఈ మధ్యలో తీసుకుంటా అంటారు వస జనాలు ఉంటదిబెరో బాగా
అదేలేే
నేను శాలరీ కూడా అంత నాలుగు రెండు రోజులకు లీవులు నెలలో కానీ నాలుగు రోజులు బంద్ అయినా పోయిన నెలలో కానీ ఆరోండు రోజులలకు కూడా కట్టించ చ్చిండు కట్ చేతలేను కలపనా అని అబ్బా ఆరు వేలు వస్తా అని బా పడ్డా ఆరు వేల ఐదు వందలు ఓత్తయి అనుకుంటే ఏడు వేలు ఇచ్చండు అబ్బాయికిిద్ద ఏడు వేలు ఇచ్చి ఆ రెండు రోజలు కూడా కట్ చేయలే ఆ బోనసే కలిసి వచ్చింది అనుకోకుండా అవును నీకు గుర్తున్ స్తలేదక్క టైంకీ ఇయ్యాలీ, రాదికక్కకిచ్చిన గుర్తుందక్కా.
ఏ చీ ఇద్దులేగాని బోనస్ కలిసొచ్చింది నీకు కర్చుపె హ్హ హ్హ హ్హ హ్హ
వోఆ అంతకు మించి కర్చయి. దాన్ని ఏంజెయాలీ, ఇవి వచ్చిన కానించి పిల్లలున్నంత్సేపు ఏదోఓటి తెమ్మంటాల్లు ఇమ్ములు వచ్చిర్రు ఇందాక ఈజీగ రోజు నాతో రొ ముప్పై నలభై రూపాయల కర్చు పెట్టిత్తాల్లు
ఆ ఈ రొండ్రోజులే కదమ్మ తర్వాద్దెమ్మంట్ర వాలు. స్కూలుకు పోతరాయా, చిట్టి ఉండదాయా. ను పిల్లలు వాల్లకంటే ఎక్కువన మనం జేషేదే వాల్ల కోసం పాస్లు
ఆ గంతె ఇక వరునుగూడా ముందుకేత్తె ఆస్టల్లో ఎవరుండరుగాని.
ఆ
మ్ ఏత్తవ నువుగుడు కుషుడు అయినా నువిప్పుడే ఎందుకేసావ్
కాదిప్పుడు వాన్నెక్కడా ఆస్టల్లెత్తానా వరుణ్నీ.
బన్నీని ఏత్తే లిటిల్ ఫ్లవర్ లో బన్నీతోటేద్దావని చూత్తాన.
లిటిల్ ఫ్లవర్లోనా.
లేపోతే సాధన లైన సాదనాలోనైనా ఇత్త ఏత్తే వీలైతె.
నీనెయ్యను ఈ ఇయరు, నెక్స్టియర్ జూస్తా ఇగ.
అయితే ఎయ్యకపోదురూ, మా బన్నీగూడ పోయిండనుకో ఇగ వీనితో ఆడుకునేటోళ్లు, రారా అన్ పిలిచేటోల్లు లేరు ఇంటికాడ ఆటకు. ఇక వీనికి ఆ టీవీ లోకం, సీ ఆ షెల్ ఉంటది గావట్టి షెల్ల్ లోకం, మొ త్తం వానివంతైపోతై అవన్ని, ఇక ఇకెక్కడిది, ఇక మన మాటినేదెక్ ఇక్కడ నేను పొద్దునెపుడోవోతే, రాత్రికి ఎప్పుడో వత్తా.
మ్
అందుకే, ఇగొ పిల్లలు దూరం స్ ఆస్టల్లల్లేత్తేనే బాగుబడతదు వాడు, లేపొతే అమ్మో అన్తోటుంది నాకు. ఇగొ అచ్చినాం ఆ.
సాదన్లేత్తవాంటన్నా.
చూత్తక్కా సాదనలో ఒంటరిగ ఏముంటడు లిటిల్ ఫ్లవర్ అయితే బన్ని ఉంటడుగా అని చూత్తాన మరి బన్నిని ఏత్తార ఎయ్యరా తెలవదు ఎత్తమనే అన్నరు.
ఆ
నెలకు నాలుగు వేలట.
ఆస్టల్లో ఉంటేనా.
మన పీజ్ గాక. సాదనాల్లో చి లిటిల్ ఫ్లవర్లో అంత సాదనాలొ ఎంతుందో మనం ఇంత వరకు అడగలే సార్ని.
మ్ నాలుగు వేలంటే ఇప్ పదినెల్ల మీద నలబైవేలు ఔపడతాండె ఇండ్నే
ఆ ఇవి నలబైవేలు ఇగ అగుపడుతాయన్నాయి. ఫీజో ముప్పైవేలు. డెబ్బై పక్కవట్టుకోవాలి.
మ్ అదేదో ఆ మంచిగ దూరమే చేసారు లట్లా అట్లాంటి వాటిలో ఏత్తే అయిపోదా మంచిగా.
యస్ ఆర్ లో అంత తక్కువకే రాబోదు రెంట్ కి
వన్ లాక్ అయితాయి.
మరి గా ముప్పైవేలు ఏంది చేస్తావు వామ్మో.
హు హు హు
బే ఎక్కడ్నించిదేవాలిరా బక అంత తన మాలి వాడిని.
దాంట్లోనె ఊకే చేన్జెయడం ఇష్టంలేదు. మారిస్తే ఒకటేసారి సెవెన్త్, ఎయిత్, నైన్త్, టెన్త్ వరకు ఏస్తే అయిపోతుదని ఆలోచిస్తాన్నాను.
నేను గాడ జూత్తాన్నా ఈ సవత్సరం మారిత్తే ఇక నాలుగేండ్లు
ఆ ఏదైనాసరే పిల్లలు ను ఊరు ఊరుకే మారవద్దు కదరా. బాగోదు వాల్లకి అర్థంగాదూ వాల్ల టీచర్స్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ చేస్కోలేరు ఇబ్బంది పడతారు పిల్లలు గూడా.
కానీ లిటిల్ ఫ్లవర్ బాగా టఫ్ స్కూలు, పిలవలేదు పోవడానికి ఇంకా
ఆ
అది అక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలి కంపల్సరీ. సరిగా కొంచెం రూల్స్ బాగుంటాయి అక్కడ.
చాలా ఉంటాయి. హ్ హి అ
అలాంటి అయితేనే వాళ్ళకి తెలిసి వస్తాయి. ఇట్లాంటి వాటి లో వేస్తే వీళ్ళు కొంచెం అటూ ఇటూ కాకుండా అయితాంది.
కానీ ఈ ములుగులో దగ్గరలేసే బదులు దూరం వేస్తే తినబెట్టరని నాకు ఆలోచన
ఏ దూరం అంటే అమ్మో
ఆవ్
మన వల్ల కాదు దూరం అది.
ఆ వరంగల్ ఆ మధ్యలో అయినా అయితాది
అబ్బో మళ్ళా ముప్పై నలబై వేలు ఇప్పుడు ఇప్పటికే డెబై నలభై కాడి నుంచి డెబ్బై వస్తాంది. డెబ్బై నుంచి మళ్ళా లక్ష కాడికి పోతాంది. ఒక సంవత్సరం పోతే
అంటే ఇయరు ఇయర్ కాదురా ఏం అంటే నైన్త్, టెన్త్ అయినా వేసుకోవచ్చు కదా అట్లా నేను ఆలోచన
ఏమో చుద్దాం అంత దూరము అప్పుడు వేస్తా లేదా అని తట్టుకోవద్దా వీడు ఫస్ట్ మ్
విషయం వాడు స్కూల్ అయినా పోతా మమ్మీ అంటున్నాడు అవసర అయితే
ఆ
మోడల్ స్కూల్కైనా పోతాం మమ్మీ
ఎందుకు అమ్మా స్కూల్ చదువు ఖరాబ్ కావడానికా
నియేమో నాకు కూడా ఇష్టం లేదు మడల్ స్కూల్కి పంపించయడం
ఎందుకు మోడల్ స్కూల్ వద్దు ఎత్తే హాస్టల్ లో వేయాలి అట్లాడి గవర్మెంట్ అయితే హాస్టల్ లో వేయాలి. అ మల్లా ఇంటికి వచ్చేది ఉండద్దు ఆ ఏం గాదు అట్లాడ దాంట్లో అయితే అట్లా మళ్ళా వాడు మారాను అంటే స్ట్రిక్ట్ ఉండదు. అదే హాస్టల్ అయితే స్ట్రిక్ట్ ఉంటాది. అది వేరే తీరు ఉంటాది. మోడల్ అంటే వాళ గవర్నమెంట్ స్కూల్ కిందికే వస్తుంది అక్క
ఆ అంతే మరి
ఉ భర్త అసలు అన్నిటికనే ముందు టెన్షన్ అన్నిటికనే ముందు టెన్షన్ మా అమ్మాయి గురించి బాగా అవుతుంది తప్ప
ఎందుకు హాస్టల్ కేతే ఏమైతాంది మంచి జిట్టి తేయడా బాగుంది కద అమ్మాయి నీకు
అదిి కాదో పిల్ల పిల్ల వైట్ అవుతూందింది ఆ వైట్ అవుతుంది కడుపు నోస్ తోంది అంటుంది మస్త భయమైతాంది అసలు
వైట్ ఐతాందా ఉ వైట్ అయితే టైం దగ్గర వడ్డట్టే తల్లి
అదే భయం అయితాంది అమ్మ ఇప్పుడు చేతులు లక్ష రూపాయలు ఏడించి తేవాల అని చెప్తున్నా
ఇ దాసి పెట్టిన వా